ఫోటోలు తీస్తావా
తిది
వస్తుంది ఎన్ని సార్లు అయినా చెయ్యచ్చే ఏమో చూద్దం ఫైవో ఏం కాద్ యాడ
ఏ నేను నీతో ఫైవ్ కాల్స్ మాట్లాడిన్య
ఆ
హ్మ్
హ్మ్ ఏంటి పని పొద్దున్నే నుంచి మే
మ్మ్
చేస్ చేస్ చేస్ చేస్ తల్సి పోయిన హాస్టల్లో ఉండిపోదమ్ అనిపిస్తుంది ఇట్లాంటి పండుగలు వస్తే నాకి మాయమ్మ బట్లు ఉతకల్ అంటుంది రగ్గులు ఉతకాల్ అంటుంది అవ్ ఉతకల్ అంటుంది ఉంటుంది ఉచ్కల్ ఇల్లు కడగల్లంటుంది
హ్మ్
సో భ నా పాణం బిక్తుంది ఇంట్లో ఉంటే.
హ్మ్
అంతా పని అయిపోయింది ఈ రోజు రెపు. ఖాళీగ ఉండేది. ఎట్లా రేపు రోజు ఉంటావా నేను ఉందామనుకుంటానా
ఉందండి. మే నేను ఉండలేనులే మే నాకు అలవాటుపోయింది.
ఏమో నేను అనుకుంటాను, రేపు ఉంటే మంచిది అని.
ఆ రోజు మా సార్ కీ జతలు సరిపీనాయి అనీ అమ్ముతుంది ఉంటుందంట రేపు ఉంటుందంట
హ్మ
నేను లేేను అడా
నాకు కూడ నేను ఉండలేనేమో అని భయమేస్థాంది ఎండలు బాగా ఆన్ చేస్త ఏంటి వాంచతా ఏంటి
మ్మ్
అదే మంచిది చూడల్ల అట్లేనా చెప్పినా ఏమంటారో మీ ఇష్టం అంతె వాళ్ళు ముందూ అంట్రూ వెనక్కు అంటరు చెయ్యా పాపకీ ఆ పాప అమ్మి ఎంత కేర్లెస్ మనిషి డాన్సులు పిచ్చిది
ఆ పాపకీ ఎంత కొవ్వు ఉంది మే నువ్వె చెప్పే నేన్ ఏమన్ చెప్ టౌన్ బొయేసొచ్చి మరి చేయ్ ఇంతవరకు చేయలేద్ మే ఏమ్మా ఆ మాత్రం గుర్తుండదెమీ
నేనైతే మెస్సేజ్ కూడ రిప్లై ఇయ్యగూడదు అనుకున్న చూడు ఎంత్త కు ఫోన్ లేకండి ఉంటారా మిస్డ్ కాల్ పడింద నాకు ఎంత కోపం వచ్చిందో లాక్ఎలేసి పడేతాం అనుకుంటి ఆ అమ్మిని
నిజ్జంగా నాకు ఎవరైన నేను ఫోన్ చేసి ఎట్ల ఎత్తక అట్లే చేసినారుకో నిజం బ్లాక్ లేదు పడద్దాం అనిపిస్తుంది
కాలేజ్ లో ఉన్నంత వరకీ ఆ యమ్మ
అది ఐతే నిజమే
మనీ ప్లాంక అది వన్ మంత్ అయిపోయింది అప్పుడే రంజాన్ అయిపోయిందాస్
హ్మ్మ్ ఎంత ఫాస్ట్గా ఉన్నా ఏప్రిల్ అంటే భయం ఎత్తుకొనేస్తుంది ఆశు తర్వాత నాకు చుక్కలే
చుక్కలు అంట అవి చూపించి పెట్టేస్తారు మళ్ళా చూసుకోండు మళ్ళా ఒక సెమూ రాస్తాము మళ్ళా ట్రైనింగ్ ట్రైనింగ్ ట్రైనింగ్ ప్లేస్మెంట్స్
ఈ సేమ్ తరువ్ మనము ఇటు ఇంటర్న్షిప్ కి ఎట్లనే ఏదో అప్లై అప్లై చేసుకోవాలి ఫస్ట్ మనం ఇంటర్న్షిప్ అంటే
ఆ
మొన్న ఆ పిల్లోడు ఎవరు శౌకత్ చెప్పినాడు ఏంటికేంటికో చేసాను తెల్సా హైదరాబాద్ అంట ఉత్తర్ప్రదేశ్ ఏం భోపాల్ అంట ఇంత ఏంటివెంటివి మోమ్మో
తెలుసుకో మమ్మ దాని గురించి మీ అన్నకడిగి ఒగవేళ అప్లై చెయ్లంటే అప్లై చేద్దాము అయమ్మ హెచ్ వోడి మేడం ఇంక అప్లై చేయమని చెప్పింది ఇంగా అప్లై చేయలే మన్ము చేసినవా
నేను ఏంది చేసి ఇన్లా
అది ఎంత ఫిఫ్టీన్ వర్స్ ఇన్నర్ ఇంచ్ చెప్పారు కదా మీకు టీకెట్ ఎట్లోచిందంట మే దాంట్లో పెట్టుకుందాము ఇంట్లో
ఏది
అపాప రాహితి చెప్పలేద మొన్నా ఎచ్ఒడి మే మేడం చెప్పింది లింకులు
తున్నేమో
టిం ఆ రోజేనంటునా లాస్ట్
ఆ పాప మొన్న ల్యాబ్లో వచ్చి చెప్పింది, ఫిఫ్టీన్ అవర్స్ ఉందంతే చేసేవాళ్ళు చేయండి అనింది.
ఎక్ తు పనికిరారు మే మీరు శరణ్య వచ్చి చేసిన్ ఏంది
ఆ పాప చేసేసుంటుంది
నాకు గుర్తు వస్తాంది కాని మీరు చేసింది చెప్తారు లే అదే అదే అనుకుంటాన్నా నేను
నేను నేను రచిత మొన్న ఆ పాప లహరి చెప్ చరుకు కొంచెం చేస్తివమి
ఉ
చేసారు అది లాస్ట్ లో నాకు డౌటే చేయలేదు అనా చేసినదాన్ని కూడా ఎని వచ్చేస్తు అట్లుంటుంది వానితో తన్ని అడుగుతాను ట్రై చేద్దామా ఆన్లన్ లో అయితే చానా ఉన్నాయి ఆ
పిచ్చ లైట్ తీసుకున్నా మే ఏం చేయలేం మనం ఏం సదవలా
మూసుకొని ఇంక ఆఫ్లన్ దొరకపోతే ఆన్లన్ చేయల్సిందే మనం
సెమ్ముల్కి తప్పదేమి చదవలా మనము
ఊ అప్పుడు భయమేతాంది కాదు దహినా తెల్స
రే ఇది పస్సెస్ అంటే కంప్లీట్ చేసేస్తి
ఎట్ల మే ఇట్ల రాస్తారు నేను రాయనిరు నేను ఈరోజు రాసేస్తా
నాకు టైం పాస్ కాలే మే ఏం చేసేది కూర్చొని రికార్డులు రాసేస్తి
ఇవి అన్ని రాసేసినవ వాళ్ళక్ విను
మే దాంట్లో ఇంట్రొడక్షన్ టు డేటా సైన్స్ అమ్మ కరెక్షన్లా అమ్మ క్యాబిన్ లోనే ఉందియా
ఉ
అదే రే పోయి రికార్ ఎ అని వచ్చిద్దాముళ్ళ మ ఇ క్సె పదదుపో కరే అందు కాని రేపుపోదాము అంటారు
నేను రాస్తా ఈరోజు మేల్కొనైనా రాస్తా
ఉ అడా రికార్డ్ ఆడ అన్ని రెండు పేజీలు ఎ ఉండేది అది
ఏది
డిఈలో ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంటు రెండు పేజీలు మూడు పేజీలు అంతే
తక్కువ ఉందా ఫస్ట్ అంతంత ఉన్ని
ప్రొసీజర్ లే ఏం కోడు పాడు ఏం లేవాడా
ఉ వాటికి నేను ఇది కూడా ఏతేసి రాస్తున్న డేటా సైన్స్ ది డేటా సైన్స్ కొంచెం కొంచెం ఎత్తేసి రాస్తా అన్న
అమ్మటి నేను పద్నాలుగు రాసేసిన ఇంగో ఉంది అదే రేపు పొయి మేడ దగ్గర మ అడుగును చేయకపోతే ఎత్తు కొన వచ్చేస్తా
ఉ అవన్నీ నేను బొమ్మలు జెరోక్సులు తీసేసుకున్నాంలే అనుకుంటా అన్నా
అవి డెవాప్స్ ఎట్లా మ ఆది చెల్లో ఎట్లు నా ముందే కూడా కరెక్షన్ క్షన్ అయిందా
మేమే ఆయేమ్మీ కదా చేస్తుందిలే ఎప్పడికైనా
నో ప్రాబ్లం నో ప్రాబ్లం అంటే అంది క్యాబేన్ ఎత్తుక్కొని పోతే చేస్తాంది నెక్స్ట్ నా రోల్ నెబర్ అ లే ఏ త్రి వరకి అయిపోయింది యా నెక్స్ట్ రోల్ నెంబర్ నాదే మొన్న ల్యాబ్ లో ఫస్ట్ నన్నే పిలిచద అమ్మా
రెడీగా ఉండు
వేస్ట్ మొహం ది అది ఫోర్త్ ఎవరైనా చేసి రేమో కనుక్కోండిరా
ఇలా మన ల్యాబ్ నలో కూడా ఎవరు చేయలేదు ఆడా
ఎవరు చేయరు అంద్రూ వైవా కి నేర్చుకుంటా అందులో
పైవరకు నేర్చుకుని ఇగ వాళ్ళు ఎవరు వచ్చిరీ టైం పాస్ అయిపోయా ఉ
మమ్మీ ఎవడు పాప అంటంటే సమీరా అంటన్న హమారా బాత్నా అతీను బాత్ కర్తిని మెంటలు వావ్ మనభాష్
మన భాష్లో అంట మాట్లాడు మే ఈసారి ఎప్పుడన ఫోన్ చేసినప్పుడు మాట్లాడతా అని చేప్
బాత్కర్తి మే
మేయార్ సామ్నే షణ్ణం పట్టిది బాత్కార్తియే
సమీరా అమ్మ క్యా బాత్ కర్తి, బాత్ కర్న నా సక్తే, బోల్ సక్తే ఓ ఓ యా మై ఓయి సెర్చ్ హమారా బాత
అ పదు జనిస్ట్రిక్ ఇది నాద్ కాద
అమ్మా
కౌను పూస్తే గర్కే
అక్కా పూస్తే కూచ్
చూడ్మే మార్క్లు అడగాలంట
చూడ్మే మీరు తమ్మోలు అడిగేది కరెక్ట్ యేన ఎందులే మే బీటెక్ అయిపోతే ఇబ్బుడేబ్బుడు ఈట్ నుంచి వెళ్ళిపోదమా అని ఉంది
ముందు చైతన్
ముందు మనకు చైతన్యలు ఉండి బోర్ కొట్టేస్తుందిచై ఉండపోతే కాదు అందుకే ఇంటర్న్షిప్ ఎక్కడైనా పడదాము అని చెప్తానా
మేం తిరుపతిలో యాడనా ఉండి ఉంటేనా మే తిరుపతి అంతా చుట్టేసేసింట ఇంతవరకే అన్ని ప్లేసులు చూసేసింట
చూసేసుంట
తిరిగి తిరిగి వెళ్ళ తిరుమలంత కై గదెకి మా వోజ్జేల్ మే లాస్ట్ తిరుమల జుల్లా మే టూ ఇయర్స్ తిరుపతిలో ఉంది.
కూడా మా యబ్బ బాధపడి చెప్పాలి
హ్మ్
షాప్ షాప్ షాప్ షాప్
అక్కకి చెప్తుండు మే అనంటే హ్మ్ అహ్
బిగానే సరే కచ్చే సేయి ఐపోయింది బై